హలో
ఏం చేస్తున్నావురా, బావున్నావా
ఆ
తినవా ఏం చేస్తున్నావ్?
ఇప్పుడే తిన్న
సయి కానీ
అ ఇదు ఉణిన అదు సొరకాయ
హలో
సొరకై సొరగై
అవున ఏంచేస్ మ మరి
ఎం చేస్తావ్? పని చేస్తావు
ఏమి మరి చేస్తున్నావు నువ్వు
పస ఉన్నటిిన మరగ
తోహో ఇంకా మరి
యు చె పర్లేదు
తిన్నవా మరి
ఇప్పుడే తినొచ్చానా
హు హు ఇంకేంటి మరి సంగతులు డిగ్రీ ఏమన్నా రాస్తున్నావా, లేదంటే అట్లనైనా ఇది అవి వరకు చేస్తున్నావా.
ననా మూసదావర్
హు హు ఎంత నీకు శాలరీ
నాకు ఉపాధి ఇస్తాడు పైనంగా ఒక ఫైసి దా వస్తాడు.
ఫైనల్ గా కూడా వస్తాయి. బానే ఒక ఫిఫ్టీన్ కేేనా
అ వ ట ఫఫటీన్ మగవల్ ట ఫిఫటీన్
ఆ హ
ఇంకా మరి
చెప్పాలి మీరే
నువ్వేం మాట్లాడవ ఏంది. మాట్లాడే ఏదో ఒకటి.
ఏముంది మా దాంట్లో నువ్వే ఎక్కువ మాట్లాడేది.
నువ్వు కూడా మాట్లాడువు ఏదో ఒకటి
మీర్ మీర్ మాట్లాడాలి
ఏదో ఒకటి మాట్లాడరాదు.
సంబాషిన అవు ఎంతవరకు
ఇ ఇప్పుడు ఏం లేదు. ఇది తక్కువ ఆ డైలీ ఉండదు
అ మొత్తం ఎంత అంటున్న
ఏమో ఇంకా తెలవదబ్బా
అప్పుడు అప్పుడున్నచ్చినాయ్ ఫస్ట్ ఫస్ట్ లో
ఫస్ట్ లో టూ కే ఏమో వచ్చినయి
అంతేఇంకా ఎప్పుడుపోలే ఇంకా
అంతే మళ్ళా ఇప్పుడు నీకు డిగ్రీ లో వాళ్ళు ఏమన్నా టచ్ లో ఉర్రా
ఇన్ ఔర్ క్లాస్ అబ్బాయిలు ఉంటారు కానీ అమ్మాయిలు ఎవరు లేరు
మనం తినం ఫ్రెండ్స్
ఆ గ్రూప్ ఆ గ్రూప్ లో ఉంది ఆ గ్రూప్ లో ఎవడో వాడు మెన్షన్ పెడితేనే అయిత ఉ
నెక్స్ట్ ఏంటది ఇ ఎట్లానా మ్యారేజ్ ఎప్పుడు మరి నీది
మాకంటే పెద్దలు బచ్చడ ఉన్నారు
ఆ
మాకంటే పెద్దలు పొచ్చడం ముదర
ఆ అవునా అవునా అంటున్నా
ఉ
ఉ
అప్పుడ ఈ కాలిని ఏం చేస్తారు
ఆ
ఈ డేటా ఎంతావరకే నమ్కంట్రైంది
అంటే ఏమో ఇ అవన్నీ మనకి ఏం తెలియదు అ విషయాల తెమ హమ అ ఫోర్ మినిట్స్ ఒక సిక్స్ మినిట్స్ దాకా మాట్లాడబ్బా
మాట్లకోడం పక్కన పెడితే పెడదంగాదా
ఆ
అట్లాడకుండా పక్కన ఊకె ఉంటే
లేదు లేదు మంచింది ఆహా లేదు లేదు ఏదో ఒకటి మాట్లాడాలి పక్క
ఉహు
మ్ నీవే మంచిగా ఉంది మంచిగా కూర్చొని మంచిగా అది సిస్టమ్ ముందలా ఒతుకొని కూర్చొని ఉనుడు నల్క ఇంటి కాడా ఎవరు పడుకుంటారు
వస్తా తిలుస్తాది ఇడికి ఎట్లుంటాడో
ఎందుక వచ్చిన వాళ్ళ అది పేర్లు పాస్బుక్లు గయ ఏవబట్టారు భూమి పట్టా విషయాలు ఇంకేమేమో ఉంటాయి మీ సేవలో అది అప్లై చేయడి ఇది ప్లై చే ఇడగా
అ అదిగ అదన్ ఒకగ ఏదో ఒకాడంంటి కాక్కడ అజ్ి రస్ పిర్ండ్రడు వీడేమో అది కాదు అ వాళ్ళ లవర్ ఎరవరి కొచ్చపిస్తామాల అమౌంట్ ఇయ్యారు ఏమి్యారు
ఓ అవునా
అ పని చేస్తునావు ఇంట్లో కుస్ తినడానికి
కూర్చొని తినడం అంతే ఇంకా రోల్ ఫోన్ చేయరు గిదే అయిపోతుంది అంతే మీ కోడలు ఎట్లాంది బాగుందా ఉ
జన్ సార్న్న్ టూ ఇయర్స్ ఏప్రిల్ పో జూన్ పో ఆ
మాావ కోడలది ఒకటేగా
అవు అక్షరాలు ఒకటే పేర్లు పేర్లు ఒకటిే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అని ఒకటే షన్ పోందు
ఇంకా నువ్వు కూడా తొందరగా పెళ్లిి వేసుకొని ఇక న కొడుకు ఒకుని ఏం కాదు నువ్వు వేసుకోయ
ఉున్నాాలి కదా మా వాళ్ళు మేడం
ఆ
నాకు పుట్టినోడు చిన్నడు
ఏ ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు కదా
మళ్ళీ ఒకసారి కార్కి తెచ్చుకున్నా అవు సెట్ అయినంగా చేసుకు వ
జాబ్ చేస్తున్నావ్ కదా ఇంకేం చేస్తావ్
అ ఎండకాలం ఉంటాదా మొత్తం ఉంటాదా ఇదే.
మరి ఏం చేయాలి అనుకుంటున్నాం మరి నెక్స్ట్. టు.
ఏదో ఒకటి. ఏదో ఒకటి.
ఏదన్నా బిజినెసా లేదంటే నువ్వేమన్నా అనుకుంటున్నావా ఇట్లా వెళ్ళాలని.
బిజినెస్.
బిజినెస్ ఆ ఏం బిజినెస్. ఉమ్. అవున మరి మీ విలేజ్ లో ఒక సిటీ లో పెట్టుకో గాని. ఇక్కడ పల్లెటూర్లు విలేజ్ లా అలా సెట్. అటు కాదు.
ఈడ లేదు నేను చేసేది ఊరు మొత్తం లేదు.
మరి ఇంగ అట్లా అయితే ఏంది ఇంక పెట్టుకో ఇగ.
పట్టుకోమంటే ఇమ్మడే కాదు అది. పర్మిషన్లు కావాలి.
అది. ఇప్పుడు షాప్ పెట్టాలండి ఎగ్జామ్స్ రాయాలా.
పర్మిషన్ రావాలా గవర్నమెంట్.
ఓ పర్మిషన్. తెలుసు నెట్టు పర్మిషన్ అయన్ని పర్మిషన్.
నె నెట్ నెట్ గిట్టు కాదమ్మా. గవర్నమెంట్ ఆధార్ ఆధార్. దగ్గర నుంచి పర్మిషన్ రావాలి యు. ఐ. డి ఐడియా ఉందా నీకేమన్నా.
ఆహా.
దాన్నుంచి పర్మిషన్ రావాలి ఎగ్జామ్ రాయాలి.
అదికూడా రాయాలా ఇంకా.
ఎల్ఎంఎస్ అన ఒకటి ఉంటది ఆర్ఓ అని ఒకటి ఉంటాది ఆ రెండు ఎగ్జామ్. పొగలల్ల కట్. ఒకటి కంప్లీట్ చేసిన
హ్మ్.
క్లియర్ చేసినా ఇంకోటి ఉంది.
ఉహు. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు ఎవరు పనిలల్లో అల్లే కదా
ఆ
హు హు ఇంకా మన కాలేజ్ పోయినట్టుంది అసలు ఎవరెవరు రాస్తున్నరో ఏమో ఏ ఎగ్జామ్ లు గ్రూప్ లో అయితే పెడతారు.
డో కూడాడ ఉంట
ఆ చాలా తెలుసు మాక్సిమం సైడ్ నేనే ఏం రాస్తలేను
అప్పుడు రాసినావు కదా ఇప్పుడు కడతాతీవగా
నే నేను కట్టలేదు అసలు వీడియో కాల్ క్లాస్ ఎగ్జామ్ ఒక్కటే రాస్తా ఇంగా రాయనే రాయలే
దానికిటాయాల అనేది దాకుంటా ఐద నెంబర్ ఉండదు ఆ నెంబర్ వరకు తీసుకో సరే ఉంచు ఏడి తీసుకు ఏమో మరి
హు చెప్పాలి నువ్వే
ఏష్ పింగ్ చేశావా
ఏం లే బయట కూర్చున్నా
ఇంకా ఏం వస్తుంది
ఇంట్లోనేమో మా మమ్మీ సీరియల్ చూస్తుంది హ్మ్
చెప్పండి ఇంకా ఇంకెంతసేపు ఉంది
హలో
ఇంకెంతసేపు ఉందంటనా
హుమ్